కా ఎం చేతనావ్ హలో
హలో విన్ పీసుంద
హలో
విన్ పిస్తుందా
ఆ వినబడతాంది ఏం జేస్తనవ్
ఏం లేదు రా కాలి నువ్వు బీర్ కా
ఇప్పుడే పడుకోన్ లేష్ నా
ఉహుమ్ కాన్ టైమే దేలవట్ లే అసలు
ఇయ్యాలా మరీ స్లోగా నడ్ తాందే
ఉమ్ కన్ బాలే జాచ్ పోతార్ ఏందిరా వమ్మ
హుమ్ అంతే మరే
అంటే ఇటు జుషి అటు తుద్దాం అనే లోపే ఉహుమ్
కన్ మీ తాతదే అసలు
అస్సలన్ కోలే
అనస్ స్పెక్ టెడ్ గా అసల్ ఆయనకి అట్లా అయిందనేదే ఎవరు అనుకోలే అసలు
అదే అసల్ షాకిింగే
అంత మంచిగా అ ఆ అంత మంచ్ గుండెటయ్ నే అట్లా అవడం
ఉమ్
ఎవర్ నన్నా ఒక మాట అనేటోడు గాదు
ఉమ్
మంచిగ మాట్లాడేది
మంచి మాట్లాడేది ఒకర్ జోలీగ్ బోడు ఒకర్ పేరుగ్ బోడు
ఔను ఇప్పుడు ఆయన జన్ పెయినందుకేనా ఆ ఆస్తి పంపకాలు
ఉమ్మ్ అందుకే అమ్మా
ఆహ
ఏందో ఏమో ఇది
ఉహ్
చికాగ్ లేతాంద్ రా
ను స్కూల్ కేప్పుడు పోతవ్
హాస్టల్ స్టార్ట్ అయితే జుత్త ఎందుక్ రా
ఆహా ఆ టెన్త్ వాళ్ళ మళ్ళా ఆ టైమ్ కే బోతావా లేక్ పోతే వీసార్ ముందు పోతావా
ఇగో ఒక్ వేళ టీచర్స్ ఉంటేనేమో పోను టీచర్స్ లేరమ్మా వత్తావ అంటే పోతా ఇక్కడ విక్కడ ఎంజిఎం లా అడిగినా
ఆ
సిక్స్ థౌజండ్ ఇత్తడట
బాంబో
దానికి పొద్దున పొయ్యి
ఆలాద ఒర్రి ఒర్రి
సిక్స్ థౌజండ్ అంటే ఏంటికా ఏ రోజు ఉంద కూడ
పడవ్
హు
అక్కన్న కోసం ఊకుంది సప్పుడేద అప్పుడు అక్క అడిగినప్పుడు ఇంకా ఫైవ్ థౌజండే ఇస్తన్నాడు
హు
ఉన్నూరు అయితే ఉన్నూరు అయితే ఏంది ఇలా దూరం అయితే ఏంది ఏడైన చేసేది గదే పని కదా
అనీ
ఉన్నూర ఏ ఊరైనా అదే కద వేరే దగ్గరేమో ఎక్కువ ఇస్తారు ఇక్కడ ఎందుకు తక్కువ ఇవ్వాలి
ఆ
స
ఏమన్నాడు మరి ఉన్నాయ
అంటే ఏం చెప్పలే ఉన్నాయని చెప్పలే చెప్పలే ఇట్ల ఇంత ఇస్తున్నాం రా అన్నాడు అంతే
అయినా బాగ టార్చర్
అవునా
బాగ టార్చర్ అంటే టార్చర్ భార్గవి అక్కకి ఏమంటారు అదే ఆ ప్లేయింగ్ స్కూల్స్ అల ఇట్లా చెప్పడానికి రమ్మన్నారు కానీ
ఎక్కడ
బ పోతాము చెప్పారా అది ఇద్దరం పోవచ్చుగ
ఎంతితారంట సిక్స్ ఇతారంట
హు
సిక్స్ కి ఏమంటారు చార్జీలు పోవాలి మీకు ఆకలయితే తిండికి తిండికెడు పోవాలె
హు
నీకెంతితారు
ఇక్కడ
ఉ
హాస్టల్ అయితే ఫోర్టీన్ పద్నాలుగు వేల ఐదు వందల్రా
ఆహా నువ్వు మాత్రం మంచిగా తోలాడుకున్నావు మాత్రం మంచిగుంది
కానీ ఫోర్ మంత్సే కదా ఎప్పడుకున్నా బాగుండు అనిపిస్తది
అవును శాలరీ ఏమో మంచిగుంటే
హుమ్మ్ కాకపోతే ఒక మాట ఈసారి అల్లు ఉన్న మేడమే నేను వాడ్డేన్గా వస్తా అన్నదా దంటా
వామ్మో
వాళ్ళు ఉన్నా ఆమే ఎప్పడ్ నుంచో పని చేత్తందఅంటా కొంచం మ్ వాళ్ళ ఆయన ఏదో సంథింగ్ ఇంట్లో ఏదో గొడవల వల్ల దూరం ఉంటుం ఉన్నార్ అంటా నేను ఉంట హాస్టల్లా నేను ఒక్కదాన్నే అది ఇదని అన్నద అంట మరి అప్పుడు
ఎన్ని రోజులు నువ్వు చేసినావు కదా అమెను వేరేదేమ అన్న చూసుకోమను నువ్
ఆ ఆమె అట్లఇన్నాంరాల మేడం ఆమె మొత్తం మళ్ళా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉండాలి ఆమ ఆల్రెడీ అల్ల చెప్పినామా గదా
ఆహ అయితే ఇప్పుడు నేను ఉత్తిదేనా ఈగ
ఉత్తదే అంటే ఆ ఒక అదృష్టం ఒకళ్ళు వాళ్ళు గాల్ తీసుండ్రు అమే రాను అంటే ఏ పోవఅచ్చు లేద అంటే ఇగ లేన అట్టే
అయ్యో నువు అన్న ఏదో ఒకట్ చూస్ కున్నావ్ అనుకుంటే బలేగైతాంది ఇగా
అసలు ఏము ఉంటయి అండి ఇడ చూసుకోవడానికి చికాగులు ఎస్తా అంది ఏము ఉన్నాయి ఏముఉన్నాయ్ చూకుంటు ఉంటానే బట్టల షాపుల అల్లా కిరాణం షాపులోల్లా గల్లా మనం చేబ్తే ఎట్లు ఉంట అది ఇగ
ఏ ఛీ
మ్ సదివింద్ లేదు ఏ కాదు స చదివింది లేదు ఏమ్ లేదు గాని పోయిపోయి నీ అమ్మ ఇంట్లు ఉన్నాయి ఇ ఇకా కాని పోయిపోయి అల్లరి చేస్తే ఓ మీ వీ దగ్గర్ అల్లరి చేస్తా అందిగా
చదుపిచ్చుఉండు కళ్ళు చూపిస్తారా అంటరు
గల్ల బ్యాంక్లను గల్ల కౌంటర్ కంప్యూటర్ల దగ్గర కూర్చుంటే గద ఒక ఒకటి ఉంటది
అలా ఎలా చెప్పనా శ్రీరామ్ ఫైనాన్స్లా తీసుకుంటామన్నారు అక్కనే అది ఏమంట ఫైనాన్స్ షోరూమ్ ఉంటంది చూడు కాకపోతే ఇది వీళ్ళదు శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళది ఇక్కడ మన దగ్గర మన మన రూట్కు ఉంద అంట ఆ అందులో సిస్టమ్ వర్క్ కావాలంట
మ్
అయితే సరే అన్నారు ఓకే అయింది అన్నయనాక వాళ్ళు ఏం చెప్పిరు తెలుసా ఎళ అన్న పర్సనల్గా ఇత్తారా కార్డ్స్ గిట్లా
ఆ
ఇప్పుడు వాళ్ళకంటా టీచర్ వద్దంతా ఆ ఏమండ్ర ఇట్లా నార్మల్గా డాక్టర్ విఆర్ఓ వాళ్ళయి అంటే పోలీసు వొళ్ళయి అంటే మన దగ్గర ఉంటాయి రిలేటివ్స్ ఉంటరు తీసుకుంటాం
మ్
టీచర్ య కావాలంటా లేకపోతేనేమో డాక్టర్ కార్డ్స్ ఆహ్ వాళ్ళది. ఏమంటారు ఐడి కార్డు వాళ్ళ ఏమంటారు అంతా. ఆహ్ అది స్లిప్పు.
ఎవరి.
ఏమంటారు అందులో ఏం చెప్పిన అంటే అక్క ఆహ్ ఏమంటారు. జాబ్ ఓకే అన్నారు. సర్టిఫికెట్ తీసుకునే ముందు ఈవి జెప్పింరు.
అమ్మో.
మళ్ళా ఏమంటారు ఒక ఇద్దరు ముగ్గురి జాబ్ గవర్నమెంట్ జాబ్ రులై. టీచర్ లై ఆహ్ ఒక ఇద్దరి డాక్టర్ సై. వాళ్ళ ఐడి కార్డు వాళ్ళ పాన్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు.
ఎందుకటై.
వాళ్ళకు కావాలంట వాళ్ళకు ఉండాలంట.
వామ్మో లేపు తర్వాత ఏమే ఇచ్చినమని మనల్ని బొక్కలు ఎత్తరేమో ఏమన్నా అయితే.
ఉహూ. అయితే వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా అమ్మా ఆయన ఆహ్ శాలరీ ఎంతోచ్చే. ఆహ్ రీసిప్ట్.
ఉమ్.
ఆయాన్ని ఇత్తారా ఎవరన్న నమ్మి.
ఇత్తార అసలు.
ఈ రోజు నల సోంత ఇంట్లోనోడే ఇత్తలేడు.
ఉమ్.
అని అంటే ఇక మా అమ్మన్నదిగా మానాన్నదిగా. అంత పెద్ద పెద్ద పళ్ళు మాకేం వద్దులే. సపుడేకి ఇంటికడు ఉండు అని చెప్పి అన్నాడు.
ఆహ్ తుర్కోలకే బాలేగా చూసుకుంది అసలు.
ఆహ్.
చూసుకునుడు చూసుకున్నాడేనియమ్ వెనక్కి చూసుకోకుండా చూసుకుంది పాటు.
ఉమ్.
కదా.
అవును కానీ పర్మనెంట్ కాదంటారు.
మరికు ఇప్పుడు మనం చేసేది ఏముందిరా ఎట్లీస్ట్ అదైనా ఫిగ్ డైలీ పోతుంది కాదా.
అవునన్.
ఇది చిన్న చిన్నగా కావచ్చేమో చెప్పలేంగా.
అది పర్మినెంట్ కాదంట గాని మనం మ్యారేజ్ చేసుకుంటే. అక్కడ చేసుకున్న దగ్గర ఒకవేళ. ఖాళీగ ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంట.
ఉమ్.
ఒకవేళ ఖాళీగా లేకపోతే అన్ని రోజులు ఇడ చేసుకోని. ఆడ ఖాళీ అయినా అన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకొ. సుకోవాలంట.
అమ్మ బాగా దొరికిచ్చు దొరికించుకోవడం మాత్రం.
ఆవును.
ఎంతో అమాస్.
ఎయితో నైనో అన్నారు.
లి పెరుగుతది కదరా అది
పెరగదంట అది ఇంకా బయట చూసుకు కొన్నిటి అన్న పెరుగుతాయింట కాని వాళ్ళవి పెరుగవంట శోభ ఆంటీ అన్నది పెరగదురా అవి అని చెప్పండన్
అవునా
ఆ
ఆమెకు మ్యారేజ్ కూడా ఫిక్స్ అయినటుంది
ఏమో ఆ ఫిక్స్ అయ్యింది
అప్పుడు స్టేటస్లు పెట్టింది
ఆ ఆ
మ్ సరే రా మరి ఉంటానిగ
సరే అక్క బాయ్
మ్